ఏం చేస్తున్నా అండి
ఇప్పుడే అండి తినేసి వాకింగ్ చేస్తున్నా
ఓ తిన్న వెంటనే ఆకింగ్ చేస్తారా మీరు రోజూ
అవును అంటే రోజు ఏం కాదు అప్పుడప్పుడు ఇంట్రస్ట్ ఉన్నప్పుడు చేస్తా
ఏం తిన్నారండి
నేనా ఈ రోజు అన్నం ఇంకా కర్రీ అంత తా మా స్నేహితులుది అందరిదీ ఇప్పిచ్చుకొని మాది అంతా మిక్స్ చేసుకొని తిన్నా మీరు కూడా ఎన్ని తిన్నా
టుంది ఎట్లో స్నేహితులతో కూర్చొని తింటి
ఊ మీ హాస్టల్ లో ఫుడ్ బా బెడతారంటనే
ఏందో అండి ఏం పెడతారో ఏమో
బా పెడతారంట కదండి ఎవరో మా ఫ్రెండ్ చెప్పింది
స్నాక్స్ అంతా పెడతారంట కదా చికెను స్నాక్స్
ఎంత పెట్టినా వాళ్ళు ఇంట్లో చేసినట్టు చేయరు దండి తింటే ఒక రెండు మూడు రోజులు తింటే అదే బోర్
బిర్యానీలో ప్రతిసారీ లెగ్ పీస్ వస్తాదంటనే
వస్తాదండి అప్పుడప్పుడు ఈ మధ్యలో బిర్యానీ చేయట్లేదండి
అవునా ఎందుకు
ఏంటో ఎప్పుడూ కర్రీ పెడుతున్నారన్
ఓ మరి మీలు అడ మీరు అడగలేదా సిక్స్ థౌసండ్ కట్టి కూడా ఏం పెట్
అంటే ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు కదా అంటారండి
ఓ తక్కువ మంది అంటే ఏమి అందరూ ఆరువేలే గదా గడుతన్నారు
ఏమోలేండి ఐనా అంటే ఫ్రై పీస్ అది పెడతారు ఏదో కలర్ రైస్ పెట్టి అది బానే ఉంటాది
ఊ ఏమండి ఎట్లా పోతాంది ట్రైనింగ్ అంతా బావుందా
అయ్యో ఏందో అండి ఆ ట్రైనింగ్
ఏమి ఏమైంది
మా సార్ ఏందో చెప్తాడు మేమేమో చేసుకుంటా ఉంటాం
ఊ అమృత వా ఛీ మీ స్నేహితురాలు వాళ్ళ ట్రైనర్ పోతున్నారు ఇక్కడ
ఓహో ఎక్కడండి
ఇక్కడ కే కే బ్లా
మీరు అక్కడ ఏం చేస్తున్నారండి
వాకింగ్ చేస్తున్నా
ఓహో
మొత్తం కాలేజ్ మొత్తం ఒక రౌండ్ ఏసొస్
ఊహూ
ఏం చేయాలి గంటసేపు బ్రేక్ ఇస్తారు
ఊ అవునులేం
నిద్దరొస్తుంది ఒకే దగ్గరుంటే
మ్
మ్ మీ ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తున్నారు
అందరు కూర్చునిఉన్నామండి
అవును మీ స్నేహితురాలు ఎవరికో జ్వరం అంట కదా వచ్చిందా ఈరోజు
ఎవరండీ
మీ స్నేహితురాలు
ఆ వచ్చిందండి వాడు అయినా ఇప్పటికీ కూడా సరిగ్గా చదవలేదంట
ఉమ్
ఉ డల్లుగా ఉంది
హుమ్ మీరు ఉన్నారు కదా ఇంక ఇంకా డల్ గ ఉండరులే
ఉహు ఎవరున్నా కూడా హెల్త్ బావుంటే నే గా అండి
ఉమ్
ఇంకేంటండి
హలో ఆ చెప్పండి
మీరే చెప్పండి నేనె చెప్తున్నా అన్నీ
ఏం లేదండి
ఉమ్ పొద్దున్నే ఏం తిన్నారండి ఇంటికా ఈ వారం పోతానేేమో అండి ఒకవేళ పోతే
అవునా మీ సార్ ఏమనరా తిడతారంట గదా ఫుల్లు
హాలిడే అప్పుడు బోయి మళ్ళీ వచ్చేస్తాండి
అవునా మా సార్ అయితే అంతే తిప్పించుకుంటాడు ఫుల్లు గా
ఉమ్
మంచిగా ఒకడే అబ్సెంట్ ఐనా ఒకే డే అబ్సెంట్ ఐన గూడా మెంటేరు పేరెంట్స్ అందరూ కావాలంటాడు
అవునండి బలే ఓవరాక్షన్ జేస్తారండి
ఉమ్
ఏంటో అండి వాళ్ళు అయినా నేను ఎప్పుడు తీసుకోలే ఇప్పటి వరకు
ఉమ్
కాబట్టి ఏం అయితే అదిగానియండి
ఉమ్ ఏమండి మీరు మూవీస్ చూస్తారా మూవీస్ చూస్తారా
ఆ బాగ జూస్తా అండి మీరు జూస్తారా
ఉమ్ అప్పుడప్పుడు జూస్తాను
నేను బానే చూస్తా అండి ఏవేవి జూస్తారు అంటే తెలుగు హిందీ అట్లా అన్ని జూస్తారా
అన్ని జూస్తాం హిందీలో హిందీ అంత అర్థం గాదు గదా హిందీ అంత అర్థం గాదు గాబట్టి కొన్ని జూస్తాం ఇంగ అది తెలుగులో తెలుగు డబ్బ్ డైతే
నేన్ సిరీస్ అట్లఅండి జూస్తారండి బాగా
వెబ్ సిరీస్ చూస్తారా
హ్మ్ హు మీరు చూస్తారా అని అడుగుతున్నా
లేదండి నేను వెబ్ సిరీస్ ఎక్కువ చూడను
నేను వెబ్ సిరీసే ఎక్కువ జూస్తా అండి
షోస్ ఎక్కువ జూస్తా అంట కామెడీ షోసు
ఓహో
సింగింగ్ షోస్ అన్నీ
హుహూ నేను చిన్న ఉన్నప్పుడు జూస్తుంటి అట్లాంటివి ఇప్పుడైతే ఆ
అన్ని అంటే కొరి అంటే కొరియన్వి అట్లా కొంచెం హర్రరు థ్రిల్లర్ ఉంటయి గదా అట్లాంటివి జూస్త అండి మంచిగా
హ్మ్ నాకు ఏదైనా వెబ్ సిరీస్ చెప్పండి మంచిగా చూసేకి
అంటే చాలా ఉండేవా లేకపోతే ఒకటి ప్రీతం ప్రీతం అండ్ పెడ్రో అని హాట్ స్టార్ లో ఒకటి వస్తాంది ఈ మధ్య చూడండి అది బాగుంటది సిక్స్ హలో
హలో ఇని పిస్తుందా
వినపడుతుందా అండి
హ్మ్ వినిపిస్తాంది
ప్రీతం అండ్ పెడ్రో అని ఒకటి వచ్చిందండి హాట్స్టార్ లో
హ్మ్
చూడండి అది బావుంటది కొంచెం సైబర్ సైబర్ రిలేటెడ్
అంటే ఇలా రా
ఆ బానే ఉంటది
హ్మ్
మళ్ళీ ఇంకా చానా చానా ఉంటాయండి మీరు చూడల అంటే సిరీస్ చాలా సీజన్స్ అట్ల ఉంటాయి చూడలేరు అండి ఇదయితే సిక్స్ ఎపిసోడ్స్ ఏమో ఉంది చూసేయచ్చు
హ్మ్
మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయండి అంతే అండి ఆ
బాగుంటదా దేని గురించి అది
ఏది ఇదా
అదే ఏదో చెప్తారు కదా మీరు సై
అది కొరియన్ ది కానీ ఏదో కొరియన్ ది అది అది తెలుగుని అంటే కొరియన్ వాళ్ళది తెలుగులో వస్తాది అది నెట్ ఫ్లిక్లో లో
నాకు కొంచెం కొరియన్ అట్ల అంటే అడిక్ట్ అయిపోతాం అదే తెలుగు అయితే కొంచెం బాగుంట
మేము నేను కొరియానుది చూడను అని అది బావుంది మా ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి చెప్పింటే చూసిన
హ్మ్ ఆ పేరు ఏంది పేరా దాని పేరేమి
తను పేరు ఏదో మర్చిపోయానండి మళ్ళీ చెప్తా
ఆ చూస్తా అండి నేను నాకు కొంచెం హ్మ్
అది వచ్చి ఏదో యాప్స్ గురించి అండ్ యాప్ గురించి ఒక ఆప్ ఉంటాయి ఫోన్ లో అట్లా అంటే ఈ ఫిషెస్ కుట్ కిల్ ఇఫ్ విషెస్
ఊ
అంటే
ఈ ఫిషెస్ కుడ్కిల్ అని అది వెబ్ సిరీస్
ఓ ఇఫ్ ఫిషర్స్ గుటిలా
ఆహా హా విషస్ అంటే కోరికలు కూడా చంపితే అని తెలుగు లో
ఓకే అంటే మనం కోరుకు ఏదైనా కోరికలు కోరుకుంటే అవి కూడా ఓకే జరుగుతాయా మీరు ఇది చూసిన్నారా ఇది ఆ అది రీసెంట్ ది ఆ మీ స్నేహితురాలు చూస్తారంట కదా ఏదో తెలుగు లో ఒకటి ఆ ఇద్దరు ఉంటారు లవ్ చేసుకుంటాంటారు అది
ఏదండి తెలియను నువ్వు ఏదో
రాట్లేదు నేను అది షార్ట్స్ లో చూసిన
ఏదో తెలీయదండి ఏదో పేరు చెప్తే తెలుస్తాది పన్నెండు రెండు పన్నెండు బడ్లు మెట్లా మ
ఇంకా ఏది చూస్తారు మీరు సీరియల్స్ చూస్తారా
ఇంకా తమిళ్ ది ఏదో ఒకటి మస్ట్ డేట్ ది ప్లే బాయ్ అని ఆ అంటే అది ఇంగ్లీష్ గురించి చి సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తా
ఆ
అదేదో మస్ట్ డేట్ ది ప్లే బాయ్ అని ఒకటి ట్వంటీ ఫోర్ ఎపిసోడ్స్ ఏమో ఉంటాయి అది చూసినా
మీ ఇది చూసిన్నారా గంగూబాయి మూవీ
అయ్యో లేదండి ముందు ఎప్పుడు చూసా ఈ మధ్య గుర్తులేదు ఎపుడు చులే
బాగుంది చాలా బాగుంది ఆ మూవీ నేను మొన్ననే చూసినా
సినిమాలు కూడా బాగుంటాయి ముందు వచ్చి
ఉ దాంట్లో అసలు దారుణంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేసి పిలుచుకొని పోయి ఒక ప్చ్ ఊర్లో వదిలేస్తాడు ఆ ఊరు ఏమంటే మొత్తం లైక్ ప్రాస్టిక్యూట్స్ అంటారు కదా
ఉ
మొత్తం అందరు ఆడుంటారు ప్చ్ ఈ అమ్మాయిని కూడా ఇంకా బలవంతంగా అట్లా చేసేస్తారు
ఓహో
ఇంకా ఆ అమ్మాయి అనుకుంటుంది ఇంకా ఆడుండే వాళ్ళ అంతా నేను ఏదో ఒక ఐడెంటిటీ తెప్పేళ్లా వాళ్ళకి కి వాళ్ళని ఇక్కడ నుంచి బయటకు పంపాలినేసి ఫిక్స్ అయిపోయి చాలా పోరాటం చేస్తుంది చేసి లాస్ట్ లో ఇంక అందరినీ విడుదల తీ విడుదల ఆ ప్చ్ అంటే సర్ ఫ్రీడమ్ ఇప్పించేస్తది
ఆ
అసలు దే చాలా ధైర్యం ఉండాలి అంటే అట్లుండి కూడా మనుషులు నార్మల్ గానే ఏమన్నా జరిగితే రెస్ ఇంగ్ అట్లుంటే ఎందుకు ఇస్తారు చెప్పు
ఉ
ఆ మూవీ అసల్ దారుణం అసలు
ఆ అది కూడా అట్లే చాలా ఉన్నాయిలేండి అట్లాంటి మూవీలు బాగుంటాయి అంటే సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చినట్టు
హ దానికే ఆమెకు నేషనల్ అవార్డు వచ్చింద అనుకుంటా
ఉహు బాగుంటదండి ఆ చెప్పండి ఆ ఆ హీరోయిన్ ఎవర్లేరండి హీరో మాత్రం
అల్లు అర్జునా
ఆ అవునండి
ఆ
మీకెవరు లేరా అట్లు
నాకు నాకు అల్లు అర్జునే నాని కూడా
ఆహ నాకే అందరు ఇష్టమండి కానీ అల్లు అర్జునంటే కొంచెం ఎక్కువ ఇష్టమండి
అ
ఏ అయితే
బాగా బాగా డాన్స్ చేస్తారు అల్లు అర్జున్ యాక్టింగ్ కూడా బాగుంటది
డ్యాన్స్ కూడా బాగా చేస్తాడు
ఉ మిగ్తా వాళ్ళు కూడా బానే ఉంటది
ఇంకేంటండి
సరే అండి బాయ్
బాయ్ ఓపికలా వాల్ మెసేజ్ నేన్ బడద యాలరుస్తావ్ పేరు పెట్టి కట్ గాల అది కట్ కల కట్ కాల